హలో అక్క చెప్రా ఆ ఆ అ
ఉ ఐతే సరే ఏంది పక్కన సౌండు
నే మాట్లాడుతుండలే పక్కనే హూ ఉహు ఇంకేం సంగతి ఆ కాదక్క పాల్ ఎవరన్న అడుగుతాల్ల ఎరన్నా అడిగితే చెప్తరా ఇంకెవరు అడగలేదు ఎవరైన అడిగితే చెప్తా లే అదే అదేలే
ఆ మీ
ఆ
మీయి బర్లిత్తనయ అంటానా
మా బర్లిత్తానాయి రా ఏ ఇత్తానై ఇత్తానై అవి ఇత్తన్నయిలే ఉమ్ ఎవరన్నా అడిగితే చెప్తలే
ఆ సరే అక్క చెప్పు
ఆ అదేలే
ఊ
ఇంకెవరనున్నారా మరి ఎవరు లేరు కావచ్చు ఎవరు అడగలేదేమో అదె ఆ లీటర్ పాల్ అన్నే తెత్తాంది గా
చెత్తాంది ఎమో ఇగ పోయి ఇచ్చుకోమని అన్నా రెండు రోజులు చూడు నచ్చకపోతే అన్నేతెచ్చుకో అన్న నిన్న ఇయ నిన్న మొన్న తీసుకుపోయింది అల్ అ విజయ్ ఒచ్చిండు గా
ఆ విజయ్ గాడు ఒచ్చిండుగా
రోల్ తీసుకపోయింది ఇగ మళ్ళ రెప్ అంటే చెప్పిది లే రెండు రోజులు తీసుకుపోతారా అన్న తీసుకుపోయింది మళ్ళ ఏం సప్పుడు లేదు
అదేలే అదే అదే ఇగ మళ అడ దెత్ తెచ్చుకుంటే మళ్ళీ బాగుండదు కదా అన్నట్టుగా
అంతే దాంది ఎసుకు కుదరదు
అ ఆ ఇంకేం చెప్త ఏం ఉన్నాయి రా చెప్ పాలం ఏం చెత్తారు ఏం సంగతి
ఏమిన్నద
ఇయాలా రాత్రికి
గంతే.
ఆహ్ శ్రీరామనవమికి పొద్దున గ్రీన్ చీరలు అన్నారు ఆహ ఏది అప్పుడు ఫస్ట్. స్టార్టింగ్ లోయ ఆహ్ గ్రీనే. ఆహ సాయంత్రానికి ఇంక ఏం అనుకోలే. ఆహ్. ఏం చేద్దురా మెల్లగా అట్లానే చూద్దాం చేసేదుంటే. ఉమ్ సరే బాగ్ చేత్తంన్రా
మొన్న ఈ మధ్య వీడియోలు పెట్టీళ్లు గదా సర్లాక్కకి వచ్చినాయి.
ఆహా భద్రాచలం అక్కడికి అంట ఉమ్మ్. అదే అదే.
ఉమ్ నువ్వు కొంచెం దూరం రా అక్క.
ఆహ్. ఉమ్.
ఆహ్. అయితేవాళ్ళు ఇగ అక్షింతలు పట్టుకుని పోయేటప్పుడు చేసింళ్ళు కోలాటం. ఉమ్.
అదే వల్లే. ఎటుపోయిన్లు ఎటుపోయింరు అన్నయ్య.
ఆ ఉన్నాడక్క ఇంట్ల ఇయ్యాల ఆదివారమే కదా మట్టి పని లేదుగా ఇంట ద ఇంట్లానే ఉన్నాడు.
ఇయిల మట్టిపని లేదా.
అందరూ ఉండరు కదాక్క.
నాది కదా బందు కదా.
ఆహ్ ఆదివారం ఉండదు ఇగ మనకి ఏ పండుగైనా బంద్ ఉండదు గానీ ఆదివారం బంద్. ఆహ్.
అడగలేయ.
ఏమో అంత దూరం పోయోస్తే బండ్లు ఖరాబ్ అయితాయి అంటాళ్ళు మరి పోతారో పోరో రేపు. పట్నంచే.
ఎందుకు.
ఇయక్. అక్కడ ఏంబండ్లు మస్తు అయితే ఎత్తేతాయాన్న యట అక్క పంచర్లు అయితయున్నయట.
అడవికేగదా.
అడవికే. అందుకే పంచాయిత్లైతాన్నయి అది ఇది అంటాన్రు. అడవికి గదాక్క ఇటు ఇదేదో చెరువుంది చూడు. వెంగయ్య చెరువా. ఇటు వీళ్ళా లంబడోళ్ళ గుడిదిక్కు అటు పోమా. ఆహ్ అగ్.
అదే ఇంగటే ఒతాదిలే రంగాయచేరుకేలీ. ఇప్పుడు మనం పోయిన్ సార్కెల్
ఏమో బండ్లు బాగా ఎత్తేత్తన్నాయి పోవుడు ఏం పోతమో అంటాన్లు ఐదారుగురేగా ఏడు ఏమో వెళ్తారంటా ఆరు ఏడ్గుగురెయితార్.
ఆహ్. ఆహ్ అదే అదే.
ఉమ్.
ఓకే ఏం సంగతులు ఇంకా
ఏమున్నాయి అక్క ఏం లెవ్ ఆ తిన్నారక్క అత్తమిచ్చింది కోడి అప్పుడు
ఆహ అప్పుడుదంటే అహా అవునా ఇప్పుడు అళ్ళీద్దరికి ఇచ్చిందని నీక అందరికి ఇచ్చింద
లేదు ఇప్ అప్పుడే ఇచ్చింది ఇప్పుడు మాకీచ్చింది
అహా అంతేనా ఉహు
ఏదైనా ఎనకకే సరే ఎంజేత్తం
ఎప్పుడైతే ఏంది అట్లా అనుకుంటే ఎట్లలే హమ్ ఊ ఊ
చెపు ఇంకా కాదు మొన్న ఒక రోజు సిగ్నల్ ఉందం చెతివి ఆ పోన్ ఎందుకు కట్టయిందారోజు
స్కాయ ఇంటికాన్న
మో మొన్న మొన్న రాత్రి చేసినవ్ మూడు నిమిషాలు మాట్లాడిన కట్టాయింది ఫోన్
అంత తెలుతలేరా
అదే అదే సిగ్నల్ ప్రాబ్లమే ఇక్కడ కట్ అవుతలేదు ఇంటికాడ కట్ అవుతుందంటే ఆ సిగ్నల్ ప్రాబ్లమ్
ఆ ఒక్కొక్క క కట్ ఐతంది ఒక్కొక కాడ కట్ అయితలే
అదే ఇ మా ఇపుడు మా ముగ్గురితోటి ఇంకొకరి గలుపుకో ఎవరికన్నా ఒకరికి నలుగురు కాల్స్ వరుసగా నాడుతా ఉంటాయి
లతాక్ ఏష్నా గదా
లతక్కకు నాకు పెద్దక్ నువ్ చేస్నవ్ ఉ
మీ అక్కక్ జెస్న నీకు ఇప్పుడు
ఇం ఇంకొకరిని ఎవరన్నానా పెట్టుకోక్క
అదే ఎవరినైనా పెడతా మరి శ్రవంతికి మరి నేను చేసినా చెయ్యలేదో తెలుతలేదు మరిగా
శ్రవంతి అక్కను అడుగు శ్రవంత అక్క నీకు చేసిందిగానీ నువ్ జే నువ్వు నీ వచ్చినయో లేదో స్రవంతి అక్కనడుగు చెప్పుది
అదే మరి ఇటు మనం చూసుకోవడం తెలవదన్నట్ట ఇందులో
అంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేసినావో తెలుస్తది గనీ ఏ నెంబర్ కీ చేసినావో తెలవదు తెల్వదు ఉ మామూలుగా ఎన్ని కాల్స్ ఉమ్ ఎన్ని కాల్స్ చేసినావో చూపితరు ఎన్ని కాల్స్ జేసినావో తెలుస్తది ఇప్పుడు నీది నాలుగోదా ఐదోదా
ఆ ఇది ఇప్పుడు ఐదోది ఇది ఐదోది ఐదు ఐదురుకంటే మా పెద్దక్క తోని ఎన్ని ఏ మాట్లాడతదో పెద్దక్క తోటి ఒకటి అటు ఉంది నీ తోటి అంతకుముంది ఒకటి రెండు ఇప్పుడు రెండు మూడు
లేదు నాతోరు మాట్లాడలేక్క ఇదే ఫస్ట్ కాల్
హ అవునా
నాది ఇదే ఫస్ట్ కాల్ ఆ
ఉమ్ ఉమ్ మరీ ఎవరి తోట మొత్తం నా మొన్న మీ అక్కకే రెండు సార్లు చేసిం గ పూర్ణిమ అక్కకు తను ఒకసారి చేస్త పోయింది మళ్ళీ రెండోసారి మూడు నిమిషాలు ఏమో పడ్డటుంది
అవి రెండు లతక్కకు రెండు చేసినవా
ఒకటి
అది ఇది నాలుగు మరి ఇంకొకు
నువ్వు మా ఇంటికి వున్నపడే చొప్ చేసిండు మరి ఎట్లనోరా మరి నీతోటె రెండు ఏమో అనుకుంటాన్నా
అ నాక్ మా మీ ఇంటికాన ఉన్నప్పుడు చేసింది లత అక్
అవునా
ఆ లత అక్కకి ఆరోజు రాత్రి ఇగ అడినే కూర్చొని మళ్తాడియలే ఆ అది లత అక్క కి ఫస్ట్ చేసింది నువ్వు
ఉమ్ అదే అడుగుతా
సరే ఇంకోకరిని ఎవరినయినా కలుపుకో పని అయిపోది
అదే అదే కలిపుతాలే
సాయంత్రం దాక ఉండుడేనా
ఆ ఉంటారు నాలుగింటి వరకు ఇగ అటో ఇటో
బర్ల
ఆ
నాలుగు గంటలకు పోదామని అన్నడు గంట ఇంకా రెడీ మమ్మయ్య హ
ఉమ్ అదే ఎవరికో ఎవరికి అక్క
మీరు చోపల వాళ్ళకి
రాత్రి కూడా పోయిల్ల అక్క
ఆ నైట్ పోయింట్ర నైట్ రెండున్నరకు అట్లా పోయిండ్రు ఆ పోయిండు పోయిండు మీ బావ కూడా రెండున్నరకు పోయిండు
పర్లేదు లే ఏదో ఒక పని
ఆ అదే ఇంగ
ఊ సరే అక్క
అయిందారా ఎం ఉందిరా చెప్పాలే నువ్వే
ఎం ఉంది అమ్మా రాత్రి ఆడ ఇరవయో తారిఖ్ ఆడో గొడవ అమ్మ మాకు ఈడ మన కొండక్క కాడ ఉన్నట్టు అక్కడొక్కరు మే మాట మీద అస్సలే నడవదు ఇప్పుడు ఇప్పుడు ఆ కొండక ఇప్పుడు డబ్బ కావాలంటే ఎంతమంది అంత పేర్లు రాసిస్తది వీళు అట్లా కాదమ్మ ఎవరి గట్టిగా మాట్లాడితే వాళ్ళకే ఇప్పుడు లేనోలకి ఇచ్చుడే ఆమ అ పాపం శిల్పకి ఇయ్యాలండే కానీ మిగిలినోళ్లు అసలు పడినిచేకండట్లే కాదు
ఆ సరనే ఆ
సరే క్క మరిగా ఉండు టైం కూడా అయిందిలే బిజీగ ఉన్నట్టున్నావుగా
ఏం లేదురా సరేలే అయితే ఎం లేదు ఆ ఎట్ ఎంత ఇయ్యాల్ రా ఇంతకు ముందు నీతో మాట్లాడినప్పుడు నాకు రేటింగ్ బర్లేదే
నేను చేసినా కాబట్టి నాకు పడ్తాదాక్క నేను చేసిన కాబట్టి నాకు పడతది నువ్వు జేత్తే నీకు పడతది
సరే సరే లే అయితే ఆ సరే ర అయితే అ సరే